హలో.
ఆ బాన్నావానే.
ఆ బాన్నానే ఎలా ఉన్నావు.
ఆ బాగున్నబ్బా చిన్న డౌట్ వచ్చి కాల్ చేసా.
ఉం దేని గురించి.
ఆ పాపది టెన్త్ క్లాస్ అయిపోయింది కదా.
ఆ.
అయితే దానీ గురించి పాపకి ఎట్లా కెదైతే బెస్ట్ అని చెప్. చెప్పేసి ఒక ఐడియా కోసం కాల్ చేశాను నీకైతే కొంచెం.
అంటే ఏదైతే బెస్ట్ అని మనం డీస్. డిసైడ్ అవడం కాదు పాపకి ఏ సబ్జెక్ట్ ఇష్టం. దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి అప్పుడు మనం ఏ సబ్జెక్ట్ ఇష్టమో. డిసైడ్ అయిన తర్వాత కాలేజీలు ఇవన్నీ ఇగా ఇప్పుడు. ఎంట్రన్స్లు పెడతారు కదా మరి ఎంసెట్ రాపిస్తావా లేకపోతే తనకి డాక్టర్ అవ్వడం అంటే నీట్ సైడ్ వెళ్ళాలని ఉందా ఎటు వెళ్ళాలనఉంది.
అంటే మేం ఏమనూ. అనుకున్నాము అంటే ఫస్ట్ స అదేంటి సైన్స్ ఫీల్డ్ అనుకున్నా సైన్స్ ఫీల్డ్ అయితే మనకి ఎంబీబీఎస్ చేసేదాకా తను అంటే తన అంత ఓపిగ్గ చేస్తదో లేదో అన్న ఆలోచన వచ్చింది. అయితే తననీ అడుగుతే మ్యాథ్స్ ఓకే మా.
ఊహూ ఓకే అప్పుడు ఇంకా ఎంపీసి తీసుకోవడం బెటరూ. ఎంపీసి తీసుకున్నా ఏది తీసుకున్నా అందరు ఇంజనీర్లు అవ్వాలనే ఏం లేదు. హలో. హలో. హలో. హలో.